అన్న
హలో హాయ్ అండి
హాయ్ అండి
బాగున్నారా ఏం చేస్తున్నారు
అ
హలో
మ్మ్ చెప్పండి
బావున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏమి లేదండి కరువుపని పోయొచ్చాను
అవునా ఏం చేస్తారండి రోజు ఇంట్లో
ఏముంది కరువు పనికి పిల్లలకి స్కూల్ రెడీ చేయడం
మ్మ్
కాలీ ఇంట్లో నేగా
ఇంట్లో పనులే చేస్తారా
మ్మ్ ఇంట్లో పనులే చేసి
ఇప్పుడు పండుగ వస్తుందిగా అండి ఉగాది ఏమన్నా పనిచే అప్పలు చేస్తారా అండి పిండి వంటలు
ఇంకా చేయలేదండి మొదలు పెట్టాలి
అవునా మీరు సిటీలో ఉంటారా గ్రామంలోనా అండి
గ్రామం మాది గ్రామం అండి పల్లెటూరు
ఆహా బాగుంటదా అండి పల్లెటూరులో
ఆ చాలా బాగుంటుంది
మంచిగా ఒకరికొకరు కలిసి ఉంట్ ఆ రండి
ఆ కలిసే వుంటామండి మీరండి
సిటిలో ఉంటామండి ఇంకా ఎవరి పని వారే బిజీ బిజీగా ఎవరు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోరండి నార్మల్గా గడిపిస్తూ ఉంటాము
మేము అయితే చాలా ఫ్రీగా ఉంటాం ఇల్లులు దగ్గర దగ్గరకి ఉండడం ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడుకోవడం బయట ముచ్చట్లు పెట్టడం అందరం కలిసి మాట్లాడుకోవడం కూర్చోవడం తినడం
అవునా
మ్
అంత బాగుంటారండి అసలు పల్లెటూరుకి వస్తే మా కూడా వెళ్ళ వెళ్ళాలనిపించదు కానీ తప్పదు కదా అండి
అవును సమ్మర్ హాలిడేస్ కి రండి
వస్తామండి
పల్లెటూరులోనే ఎంజాయ్ జయిం టది స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు
అవునండి చాలా అన్నిటి అన్నిటికీ బావుంటది
చాలా బెనిఫిట్స్
ఉమ్ మాకేముందండి మొత్తం వెహికల్స్ సౌండ్ తోని పొల్యూషన్ అంతా ఆ నైట్ టైమ్ లో అయితే వెహికల్స్ సౌండ్ కి నిద్ర కూడా పట్టదండి
మాకు పల్లెటూర్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది
ఊ ఇంకా ఏం వంట చేశారండి ఈరోజు
వంట ఫిష్షు
ఊహూ ఎలా చేస్తారండి ఫిష్షు
ఫిష్షు ఫస్ట్ మంచిగా గీకి కడిగి పులుసు మస్ల వెట్టి అందులో ఏసి వండు టామండి
ఓకే మేమైతే తాలింపుకేస్తామండి చేపలు వాసనొస్తాయని మా అత్తయ్య గారు అంటారు అలానే చేస్తాము
లేదు లేదు మేము ఇగ మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను పులుసులో అట్లా మసలు పెట్టేయడం రెండు రోజులు ఉన్నా పులుసు ముక్కకు పడుతుది కాబట్టి ఉప్పు కారం ఎండాకాలం కాబట్టి తొందరగా ఖరాబ్ గాదు
అదే అండి కొందరు అంటారు ఇప్పుడు పోపుకేస్తే ముక్క పులుసులో మసిలి ఉడికేసరికి కుళ్లులు కుళ్లులు ఐతుది అంటారు కానీ మా అత్తయ్య గారు వినరండి
అవునా అండి నేనైతే ఇలానే ఉంటాను మా పిల్లలకైనా మా సారు కైనా ఇట్నే నచ్చుద్ది
ఊహూ పోపులో ఏస్తాము
ఊహూ
ఇంకా అండి ఆ తిన్నామండి
ఊ
ఓస్ చికెన్ చేసామండి
ఎలా వండుతారు మీరు
ఉమ్ మేము ఇగ చికెన్ ఏముందండి గ్యాస్మిన్
వండే విధానం అడిగినా అండి
ఊ అదే అండి వండే విధానం అంటే కొంచెం పెరుగుంది అనుకోండి పెరుగు ఉప్పు కారం మసాలా అల్లం అన్నీ కలిపి పెట్టేసి ఆయిల్లో డైరెక్ట్ అట్లా వండుతానండి అప్పుడప్పుడు ఊ చాలా బావుంటది ఇట్లా పెరుగుతో ఇట్ల్ ట్లొండుతే ఇంక ఎప్పుడో ఒకసారి ఇంకా పోపులో వేస్తామండి ఆ గ్రేవీ వచ్చేదే పెరుగుత కదా అండి చాలా బాగుంటది ఇట్లా ఒక పది నిమిషాలు ఉంచాలండి ఇవన్నీ కలిపేసి
అవునా మసాల ఈ చికెన్ కర్రీ ఫ్రై లా ఉండాలంటాడు గ్రేవీ కావాలని అడుగుతాడు అందుకే అడుగుతున్నా
ఆ అలా అయితే మీరు పెరుగుయొద్దండి ఎందుకంటే ఫ్రై లాగా కాదు పెరుగు వేస్తే ముక్క మెత్త మెత్తగా ఉంటది
ఉమ్
ఉమ్ పైన మూత పెట్టకుండా ఆయిల్లోనే ఉడికించండి. అప్పుడు ముక్క ఫ్రై లాగ అయిత్ తదే
ఒక్క ఫ్రై లో అయినా కాగాని గ్రేవ్ కావాలంటాడు గ్రేవీ ఎట్లా వస్తుంది ఫ్రై అయితే గ్రేవ్ రాదంటే వీడు నాకే వండరాదని అంటడు.
అవునా అయితే అలా అంటే రాదులేండి అలా అయితే పే ఇంగ ఫ్రై లాగా గ్రేవీ అంటే ఓన్లీ పెరుగుతోనే ఉడికించాలండి ఇంగ మనం వాటర్ ఏం పోయద్దు ఇగ అట్లా అయితే ఇటు ఫ్రై లాగా ఉంటది ఇటు గ్రేవీ వస్తది కొంచెం మీరు పుదీనా పోపులో వేస్తారా లేక్ పోతే ఉడికినాకేస్త సారా అండి ఆ క్ ఇక్కడ ఏమి కొట్టినా తెలీదన్ అండి
మాకు ఇక్కడ ఎండ బాగా కొడుతంది. పల్లెటూరులో ఇట్లా కొడితే మీకు సిటీలో ఇంకా ఎక్కువ కొడుతుంది కదా
ఆ లేదండి మొత్తం దగ్గర దగ్గ దగ్గర బిల్డింగ్స్ ఉంటాయి హైట్ లో అసలు తెల్లారిందా చీకటి అయింద ఏం తేలిదండి మొత్తము
అవును మాకు ఇక్కడ ఎండ తెలుస్తు కొత్త తేడా నైట్ రాత్రి పూట మధ్యాహ్నం అనేది సాయంత్రం అనీ తెలుస్తది ఇప్పుడు అందరం ఇంట్ల ఉంటాం సాయంత్ సాయంత్రం అందరం బయట కూర్చొని ముచ్చట్లు పెడతాం.
మంచిగ ఉందండి మీ పనే కానీ మాకు ఈ ఎండ అనేది తెలిదండి మంచి చల్లగా ఉంటది ఏ కాలమైనా వర్షం పడుతుంది అని కూడా తెలీదండి బయటికి పోయేస దాకా అప్పటి దాకా అసలు వర్షం పడుతుందా అన్నట్టే ఉండదు ఎందుకంటే బిల్డింగ్స్ ఉంటాయి కదా అన్ని చుట్టూ
అవును మీకు దగ్గర దగ్గర బిల్డింగ్స్ చెట్లు ఉండవు ఏమి ఉండవు. ఎవరి పని వాళ్ళ ఇంట్లో ఉండేసరికి మీకు టైం తెలవదు.
అవునండి పిల్లల్ని కూడా క్రీడల్లో పాల్గొననియం కుండా అవుతుంది ఆటలా ఆడడం లేదు స్కూల్ పోయి రాగానే రూమ్ లో ఉంచడం అవుతుందండి.
మకము స్కూల్ కి పోయి రాగానే కాల్చేయిలు కడుక్కొని స్నాక్స్ దీని పాలు తాగి గేమ్స్ ఆడుకుంట్రూ కాసేపు గంట సేపు తర్వాతకి హోమ్వర్క్ రాసుకుంట్రూ
కానీ అదే మంచిదంట అండి పిల్లలకు కూడా బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఇంకా బాగా చదువగలుగు గలుగుతారంట పిల్లలతో ఆడుకోవడం వల్ల మాకేమో అవునండి కాపోతే మాక మ పిల్లలు లేరు ఆడుకోవడానికి అస్ చలు చాలా ఇబ్బంది అవుతుంది.
నాకు చాలా మంది పిల్లలు ఒకవరింటికి ఒకరు పోవడం ఒకరి దగ్గ దగ్గర ఒకరు ఆడుకోవడం కలిసి కూర్చొని హోంవర్క్ రాసుకోవడం
మా దగ్గర పిల్లలు ఉన్నారండి అపార్ట్మెంట్ లో పిల్లలు ఉన్నారు కాకపో కాకపోతే ఏంటంటే ఒకరి యూస్ ఒకరు బయటికి రానియకపోవడం అలాంటివి జరుగుతున్నాయి అసలు టీవీ చూస్తారాండి
ఈ రెన్న ప ఆ చూస్తామండి
హ ఏం సినిమా చూసారు
సినిమా సీరియల్స్ అండి మేము మధ్యాహ్నం టైంలో
అవునా ఎలా ఉంటాయి సీరియల్స్
ఇచ్చుకోండి కొన్ని మనకు ఊరికి తగ్గట్టుగా మా పరిసరాలకు తగ్గట్టుగా ఉంటాయి
మ్ ఫ్యామిలీలో ఎలా ఉ అంటే అలా సీరియల్స్ లో
మ్ అమ్మా పల్లెటూర్ కా సినిమాల కంటే సీరియల్స్గా
మ్ పిల్లలు చూడని ఇస్తారా అండి పిల్లలు చూడనిస్తారా
పిల్లలు చూడనియారండి పిల్లలు లేనపుడే చూస్తాం పిల్లలుంటే వాళ్ళు టీల బొమ్మలు పెట్టుకుంట్రు
మ్ అదే అంటున్న మేము సినిమానే ఇస్తామండి మ్ సినిమాలు చూస్తాం న్యూస్ చూస్తారా అండి
ఆ చూస్తామండి
మ్
నైట్ చూస్తాం న్యూస్
అవునా ఇంకా రాక్షసుడు సినిమా చూసారా అండి వస్తుంది
చూలేదండి తరు పని పోయినా వచ్చిన
అవునా ఎప్పుడుూ చూడలేదా ఇప్పుడు
ఒకసారి చూసినాం
అదే క్రిస్టోఫర్
అవునవును అమ్మాయిలను చంపేయడం హిజరాయ అబ్బాయి
ఆ అవునండి అసలు బలే ఉంట అదే
మా అమ్మమ్మండి పక్కన మాట్లాడేది
అవునా కొంచెం చూడండి ఆ ఉన్నా రండి ఊర్లోనే ఉంటారు వాళ్ళు
అవునా
ఉ ఎదన్న పండుగయితే వెళ్తాము వాళ్ళ దగ్గరికి దగ్గరికి మేము కొంచం ఉ ఆ వద్దాం అనుకుంటున్నామండి. కాకపోతే పిల్లలు వినట్లేరు ఒక్క రోజే కదా హాలిడే మేము రాము అంటున్నారు. చూడాలి
ఆ
ఇంకాండి కొత్త బట్టలు వేసుకుంటారా అండి మీరు ఉగాదికి
ఉ ఆ వేసుకుంటామండి ఉగాది పచ్చడ చేస్తాం ఆరు రకాల రు వేసుకుంటాం వేసుకుంటాం
ఆ ఇక్కడ తీసుకుంటారా పట్టణంలోకి వెళ్ళి
ఆ తొరూర్ సిటీ ఉందిగా దగ్గర మాకు వెళ్ళి తీసు కుంటాం మీరు కొన్నారండి బట్టలు
ఆ తీసుకు తీసుకుంటున్నామండి ఇంగా
హ
ఇక్కడ పెద్ద పెద్ద షాప్ షాపింగ్ మాల్స్ ఉంటాయండి అక్కడ మంచి ట్రయల్స్ వేసుకోవచ్చు వేసుకొని చూసి తీసుకుంటామండి పిల్లలకి ఇది కొత్త సంవత్సరం గదా అండి ఉగాది
అవును
ఉ తప్పనిసరిగా తీసుకోవాలి
పండగ గురించి పిల్లలకి చెప్తార అండి ఎం ఎం చేస్తారు ఏం కథ ఎట్ల జేస్ స్తారాని ముప్పయిక్ సుతి అయితే మేము అలాగే చెప్తాం
అవునండి మంచి పద్ద్దతి చాలా అసలు ఎందుకంటే తెలుస్తది పిల్లలకి ఇంగొ ఇవన్నీ ఏసి చెయాలి అది ఇదని ఈసారి చూపిద్దాం అనుకుంటున్నామండి ఇలా ఇవి ఇలా చెయాలి ఉగాది పచ్చడా అని
హు
పూర్ణాలు చేస్తారా బచ్చాల అండి
ఆ చేస్తామండి మీరు చేస్తారా
చేస్తామండి పూర్ణలు జేస్తారా భక్ష బక్షల్ జెస్
మేం బచ్చాలన్ తమండి
అవునా
ఉమ్ బచ్చాలండి మేము చేసేది
అవునా
మాకు మామిడి తోట దగ్గర ఉంటది మామిడి పూత కాయలు
ఉ ఉ
తే
ఆ అవునండి మార్కెట్ లో అమ్ముతారు వేప పువ్వు కూడా అమ్ముతారండి అసలు అన్ని తీ కొనుక్కొని రావడమే
మాక అన్నీ ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి
ఆ ఏ మందు లేస్తారో ఏం చేస్తారో మీకు మంచి తే నచురల్ గా దొరుకుతాయి అండి
మ తోట దగ్గరకి వోయి మనకి నచ్చిన కాయలు తెంప్కొని రావచ్చు
ఓకే అండి మరి
అండి